హలో ఆ వినిపిస్తంది
ఆ ఏం చేస్తున్నారు తిన్నాం అక్క మీరు
ఆ నేను తిన్నాను
మేము అన్నం పప్పు బెండకాయ
ఫ్రై ఆ
ఆ బెండకాయ ఫ్రై
అవునులే తోడేస్తారా కర్డ్
కర్డు ఇప్పుడు ఇయ్యరు బటర్ మిల్క్ ఇస్తారు నైట్ ఇస్తారు కర్డు
అవునా
ఆ
అవున్లే ఆఫ్టర్నూన్ ఇస్తేనే మేలు కదా
కదా ఇది ఇక్కడ వేరైటిగా మేము అదే అనుకున్నం ఆ కొందరు నైట్ తినరు
తినకుడదు మరి నైట్ టైమ్స్
అవునా ఎందుకు అక్క అట్లేం లేదు మేము తింటం
ఆ అంటారు కానీ నైట్ టైమ్స్ పెరుగు తినకూడదు అంటారు
అవునా ఏమైతది
ఏమో మరి మా మా ఆయన అయితే మా పిల్లల కి ఎప్పుడు తిన్పియడు తినద్దని నైట్ టైమ్స్ ఈవినింగ్ సాయంకాలం తాగండి మజ్జిగ మధ్యాహ్నం తినండి పొద్దునే తినండి అంటాడు
అవునా తెలియదు అక్క నైట్ నాకు ఇడికి వచ్చినాక తెలిసింది నైట్ టైం తినకూడదు తింటే వెయిట్ గెయిన్ అవుతారానే ఏమో ఇట్లా అప్పుడు మా రూమ్ లోకి కొత్త అమ్మాయి వచ్చిందండి మ్మ్
ఏదో ఉంటుంది లే ఊరికే అంటారా
ఆ మాసైడు అట్లేమి లేదు నైట్ టైం తినకూడదు
అదే అదే తెలీయదు కదా కొంతమంది తినేస్తారమ్మా
ఇంకా ఎండకాలం ఒక రాత్రి కూడా తిన్నాము అయిపోయింది
నేను అసలు నేను అసలు పెరిగే తినను తెలుసా నేను తినక ఎన్నాళ్లయింది
ఎందుకొ నచ్చదమ్మి
ఏమో నాకు పెరుగు నచ్చదు అసలికి అసలు వన్ ఇయర్ అయిందో మరి ఏమో నేను తినను అసలు పెరుగే
ఎందుకు అక్క
ఓ మరి నికడ అంటే మా పిల్లలు ఆహా ఇష్టం ఉండదు అసలు నాకు ఎందుకో మా నాన్న తినడు నీ మాట్ నేను తినను
ఆహా అవునా అంతంతకుందరు తిండ్రు
అదే మా నాన్న అసలు తిన్నాడు హ అదే మన పాల్ తాగడుగాని కాఫీ తాగుతాడు మరి టీ నావిగాని ఇష్టపడను కాఫీనే కాఫీ పొడి
ఒక్కటే ఆ అవునులే
ఆ హు
కొందరు మిల్క్ తో ఏం చేసినా తినరు
ఇంతనా ఆ ఆ మరీ తింటాను గానీ ఈ పెరుగు ఒకటే తినను మజ్జిగ పెరుగు ఒక్కటే అవును
ఎండాకాలంలో ఎట్లుంటది అక్క ఆ చల్లగా కొంచెం
అదే మా ఇంట్లో మన నిజంగా అంటే పొద్దు నుంచి సాయంకాలం మూడు పుట్ల తింటారు నాకైతే ఎట్లా తింటారు అబ్బా మూడు పుట్లు అనిపిస్తుంది అనిపిస్తా కొద్ది ఎప్పుడు చూస్త అందరు అదే పని పనిలాగే ఉండదు కదా
కొందరైతే ఇంకా క ఇది కర్రీ కూడా వేసుకొని తింటారు బాగా కొందర ఆసలు కర్రీ వేసుకోరు
మా వాడు ఆ పెరుగన్నం తిని ఉంటాడు కదా మళ్ళా ఇంత పెరిగేసుకున్నంత పెరుగు తినేస్తాడట ప్లేట్లక్కి నాకు అది ఎట్టు నిజంగా
రసం రసం పెరుగు కూడా కలుపుకుందండి
అవున అవును అదే ఒక్కరుకు ఇష్టపట్లే
అదే ఒక్కొక్కసారి సైడ్ ఒకటి ఇంకా టీలో కారాలు వేసుకని తీటదు తెలంగాణ సైడ్ నేనైతే నిజంగా ఎట్లా తిన్
నేను రీల్స్ లో చూసినా నేను మొన్న
ఆ
ఏంది కాఫీ పెట్టి కాఫీ పెట్టి పక్కన చక్రాలు పెడతారంట ప్లేట్లో అదే మద అంటే వాళ్ళ వాళ్ళే వేసుకోమని అర్థం ఏమో దాని పక్కన పెడితే ఇదే ఎందోరాయ కాఫీ కాస్త తియ్యగా ఉంటుంది కాఫీను ఆ చక్రాలు వేస్తే కారం అనిపియ్యదా
ఏయో అక్క
అబ్బో
ఉ హు ఇడ్లీలో కూడా చక్కర తింటారు తెలుసా మీక్
అవునా ఆ అదే అదేలే ఆ పిల్లలు చిన్న పిల్లలు అయితే అద్కొని తింటారు
ఆ చిన్నపిల్లలుకి వెళ్ళి కారం చట్నీ కారం ఉంటుందిండి నాకు కాలేజ్ కి వచ్చినంక తెలిసింది నాకు ఇడ్లీలో కూడా చక్కర వేసుకొని ఉప్మాలో కూడా చక్కర వేసుకని తింటారు
ఇడ్లీ లేకుండా ఒక రకం ఉప్మా లే ఉప్మాల కారం ఉంటుంది కదా పచ్చిమిట్
ఆహా ఆహా ఉ మళ్ళా కూడా సేమ్య ఉప్మా కూడా చేసుకుంటాం కదా అందులో కూడా చక్కర వేస్
ఆ మేలే మేలేనబ్బా ఆ అదే ఎన్న ఇట్లా అంత కొన్ని కొడినియ
ఆ ఒక్కొక్కరు ఒక్కోటి
అదే మరి మన స్టైల్ మంది వాళ్ళ ల్ వల్ల స్టైల్ వాళ్లదే కానీ నిజంగాంటే ఎక్కడైనా మండే మేలబ్బా
అవునక్క నిజంగా అసలు తినలేము కొన్ని ఊర్లలో సా బా ఇప్పుడు మరి గోరం లే ప
కొంత మంది తింటారు బాబ్ నువ్ నాన్ వెజ్ బాగా తింటావ్ కదా నువ్
మా ఫ్రెండ్ తింటా నేను కూడా నాన్ వెజ్
బానే తింటావా ఆ అదే అదే కొంతమంది బా తింటారు అవునా అవునవునలే ఆ
అయినా మాకు ఎక్కువ చిక్కవు అక్క అవి ఎప్పుడో ఇంకా చిక్కినప్పుడే మంచిగా చేపలు
చికెన్ అవి బాటింటావా
ఉమ్ తింటా చికెన్
ఆ అదే అదేలే
మరి మటన్ ఎక్కువ తిన్ అ అంటే దాంట్లో కొన్ని పీసెసే తింట
చికెనే తిన్నకూడదు మటనే తిన్నాల బాగా
ఆ అంటే మటన్లో కొన్ని పీసెస్ అవియంది నాకు ఆ చికెనే తింటరు మట్
ఆ మ చికనే దాని తిన తినకూడదు దాన్ని ఇష్టంగా తింటారు మ మాసలు తాం చికెన్
అంటే అంటే చికెన్ ఏంటంటే అన్ని మజిల్స్ అన్ని అవే ఉంటాయి కాబట్టి ఎముకలు ఉండవు
అనా అసలు కేంబంటద పీస్ పీస్ అసలు
ఆ గట్టిగా నమ్మిలి నమ్మిలి నమ్మిలి పెట్టాలక్క చికెన్ అయితే ఆ అవును నిజంగా ఈ ఈ రోజు ల్లో అట్లా ఉంటానా ఇ బాయిలర్ కదా అవి
అవయిడ్ చేసేళ్ళమ్మాయిన చికెన్ని ని
ఆ
అహ
మటన్లో కూడా అంతే కొన్నీ తింటా
ఆ అవునా
ఉమ్ లెగ్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా లెగ్ అవి లివర్ అవి తింటా అంతే
అవును బాగా బ్లడ్ కొవ్వు తింటావా
ఆహా తిను బ్లడ్ కూడా తిన్న నాకు
అవునా అ
సు
అప్పుడు నేను కోబలు తింటాంటే ఇప్పుడు అసలుకి ఎన్ని తిన్నను అన్ని ఏమో మరి అంటే అంతే కొంచెము అస్సలు ఎక్కువ అస్సలు తినను నేను
ఉమ్
ఆ ఏమో అట్లా అయిపోతుందింతే ఇంకా
హహ అవును కొన్ని తినబుద్ది కావు కరెక్టే ఆ
చెప్దు కదా నేను నాన్వజ్ ఏ కాదు నేను ఫుడ్ ఏ అసలు చాలా తక్కువ తినేది
అయ్యో ఏమక్కట్లా
ఏమో అంతే అంటే కొంచము అంటే ఏదైనా స్పైసీగా ఉంటే అదేమో మళ్ళీ ఎక్కువ తినేస్తాను ఏ మామలు రోటీని ఫుడ్ అంటే తినలేనేేమో అది
ఆ మనకు అలవాటు ఏందంటే బాగా పప్ ప్పు అదే ఊ అదయితేనే బా తింటాం
అదే అదే అయినా పప్పు రసంకి అన్ని వెనకే చూడబ్బా
అవును నిజంగా
ఆ రసం మనసయ ఇట్ల కొంచెం బెల్లం వేసుకొని తీగ తింటే బాగుంటది అవునవును అదే
ఊ మేము అసలు ఇంకా మేము ఏడ బయట తినము అక్క రస మది కె మా అమ్మ ఇంటికి పోయినప్పుడు ఖచ్చితంగా రసం చేస్తది
అవునా ఆ ఓ నీ పాత సొమ్ము ఏదయినా ఫ్రైడులు చేసి వున్నట్లా తినచ్చు మూడు పుట్ల ఆ ఉతరసమైనా అట్లా వడియాలో ఏమన్న ఏవైన వేయించుకుంటే బాగు అదే అదే
ట్ గా చేసావ్ కానీ బ్రసం బా తింటాం మేం మా ఇం
అవునవునులే అవునులే నేను మా పిల్లలు ఎక్కువ్ ఫై ఐటమ్స్ అట్లా ఇవి కొన్ని బెండకావి అలా కొన్ని తినదా
ఊ తినరు పిల్లలు ఎక్కువ తినేదంటే పొటాటో బాగా తింటారు
ఆ రసమ్మ రసమ్మ దిన్రు పప్పు తింటాడు అట్లా వాడు నచ్చినట్టు కొనుకునేది టాడు అంతే గాని నచ్చని వస్తువు ముట్టుకోడు అహ ఆ పాప అయితే ఇంగా వరెస్ట్ ఫెలో కొ దిటిచుకొని ఏస్త అంటుంది పూడు తిట్నప్పుడల్ దిట్టిచ్చుకుంటుంది మతో ఆ
చిన్నోళ్ళే అంత
ఆ ఫస్ట్ క్లాస్ అయ్యమ్మా ఆమెకి తిపియాల్సిందే లేకపోతే ఆమెకి తినేసి నువ్వే తిని నను ఒదిలేసినమ్మా అంటే ఇంకా కొంచెం తినేసి వెలిపోతుంది అంతె సలరా అనుకోని ఆ అందుకే నేను వాళ్ళ నాన్ను ఎవరో ఒకరు తినిపిస్తాం మమ్మకి
ఊ అట్లన్న తింటరు కనీసం
అదే అదే
ఊ మరి మధ్యాహ్నం తినేసి ఏళ్పయినారా
ఆ తినేసి ఎల్లిపోయ్నారు
గంట సేపు సరిపోతద వాళ్ళకి
ఆ వన్ అవర్గాని ఇవ్వదు అదే వాళ్ళ వచ్చె తలకి టువల్వ్ ఫార్టీ అట్ల అయితుంది
టువెల్ థర్టీకి వదులుతారా
ఆ ట్వెల్వ్ థర్టీకి వదులుతారు వాళ్ పై నుంచి కిందకి వచ్చి సైకండ్ లు తీసుకుని వచ్చే తలకి ట్వల్ ఫార్టీ ఐతుంది
ఊ
ఇంకా మరి వన్ ఫైవ్ అట్లా వెళ్ళిపోతారు ఆహా వన్ ఫై వన్ టెన్ కె
అయ్యా ఏందక్క నలభై నిమిషాలేనా
ఊ మరి అట్ కి ఏమంటే ఇం వచ్చి తలకి నేను బెడి ఉంటానా హాల్లో అన్ని వస్తారు హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఇంకా టక్ టక్ ఆ తి తింటారు అతికి పదహేదు నిమిషాలకి వెళ్ళి చూస్తారు మా వాళ్ళు ఆ ఇల్లు దూర ముండే వల్లైతే తీ సబ
ఆ బాక్స్ ఇచ్చేసి వస్తారు ఆడ ఆడ తినిపచ్చేవాళ్ళు కానీ ఆడ తినిపించేకి అంత బాగుండదు మన ఇంటికాటకి వచ్చి పిల్లలు వాష్రూమ్కి కెళ్ళొచ్ మా ఇంటికి వస్తే మా వాళ్ళు అయితే కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు ఆ టైమ్ లోగా పదహారు నిమిషాలకెళ్లి చూసిపోతాను
అహ చిక్కింది ఛాన్స్ అని
టై లో గాని బాగ టైం మిగిలిచుకోని సెల్ చూసి వెళ్ళిపోతారు
అదే ఆ పదహైదు నిమిషాలు పడుకోవచ్చు కదా
ఆ అ మయ్యా పదిహై నిమిషాలు వేస్ట్ కదా
ఆ అదే మనమయితే పదహైదు నిమిషాలు పడుకోచోనీ బాగా పడుకుంటాం
సరే సరేలే
ఆ సరే అక్కా ఆ బాయ్